హ హలో
హలో వినిపిస్తాందా
పడతంది
ఉ ఏం చేస్తున్నారు కాళీనా
ఏం లేదు ఖలిగానే ఉన్నా మీరు
నేను కూడా ఇప్పుడే కళాశాల నుంచి వచ్చినాను అనమాట
ఆ
ఉ ఇంకా ఖాలీ
అ
ఏం చెప్నరు మీకు ఈ రోజు
మాకు ఏం చెప్పలేదు మాకు మధ్యాహ్నం అంతా ఏదో చె కొంచెం సేపు ఏదో చెప్పారు ఎలా ఉంటది బయటికి వెళ్ళిన క ఎలా ఉండాలి అనేసి అది కొద్ది సేపు చెప్పారు ఇంకా మళ్ళీ ఏం చెప్పలేదు మరి ఒక కొంచెం వర్క్ ఇచ్చేసి ఇంకా అది చెయ్యడి అని చెప్పారు అంతే
హ్మ్ నాకి ఈ రోజు అంతే అంటే లాస్ట్ లో ఒక గేమ్ లాగా పెట్నారనమాట అట్లాగా
అంటే ఏమైనా చెప్పా అంటే ఏదన్నా అ
హ్మ్
ఆ అందరూ ఒకేలాగానా లేకపోతే
ఏమి?
అందరూ ఒకేలాగనా లేకపోతే ఎమన్నా సబ్ అంటే ఏమంటారు?
మీరేం చెప్పాలనుకుంటున్నారు. అందరూ ఒకేలాగా
అంటే మీరు అదేదో చెప్తారు కదా ఆట ఆడారు అనేసి అట్లా.
ఆటలా
ఆ
హ్ అంటే ఏముంది నార్మల్ గా చదువు గురించే క్విజ్జ్ లాగా పెడ తారనమాట ఇంకా ఎవ్వారం ఎక్కువ చేస్తున్నాడు. హ్
వాళ్ళు చెప్పడం కంటే అది చెప్ప ప్పాల్సింది పో పక్కన పెట్టేసి వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు.
ఆ ఏవేవో చెప్తున్నారు. అట్లుంటుంది ఇట్లుంటుంది మీరు పోయినా కూడా ఆ చేయలేరు. ప్రతి ఒక్కటి నేర్చుకుంటా ఉండాల. కొత్త కొత్తవి నేర్చుకుంటా ఉం డాల లేదంటే తీసేస్తారు మిమ్మల్ని.
అదే కదా మాకు ఆయన అదే చెప్పారు. మీకు తమాషగా ఉంది ఇప్పుడు. నేను చెప్పేది పక్కన పెట్టేసి మీ పని మీరు చేసుకుంటా ఉన్నారు, నేను చాలా గమనిస్తా ఉన్నా చాలా రోజుల నుంచి. రోజు చెప్పాలంటే మీకు బాగుండదు, చెప్పేవాడికి నాకు బాగుం డదు తెలుసుకోండి మీకు ఇప్పుడు ఇట్లే ఉంటాది ఏముంది లే అని. తర్వాత మీరే బాధపడు పర్వాలే చెప్తా ఉంది.
అదే మాటలే చెప్తారు.
హ్
ఇంకా రెండు మూడు నిమిషాలేనా
చాలా స్లోగా అవుతాంది ఎమో.
గంటలు గంటలు చేస్తుందా ఏంది అర్ధం కాదసలా.
ఎందుకు?
ఎంతకు మనం మొదలు పెట్టినాం ఇది.
ఎంతకు అంటే.
మామూలు టయం
నేను చూసుకోలేదు.
హ్
నెక్ట్స్ ఈసారి చేసినప్పుడు చూద్దాం.
హ్మ్
ఉమ్
ఇప్పుడు ఏం పెడతారు మీకు?
ఇప్పుడు చపాతనుకుంటా నేనూ ఇందాకె బయటి కెళ్లేసి బిస్కెట్ తెచ్చుకున్నా ఆకలిగా ఉంటే
ఇంక నైట్ కి చపాత్ చేస్తారేమో
మాకు ఇంగ ఛెట్నీ చట్నీనో ఏదోకటి చేస్తారు ఇంక రసం బోసి
తిన్నా నా బాగనే ఉంటాదా ఫుడ్డంతా
ఉండదు ఏం బాగుండదు, కొన్నిసార్లె ఉ రెండు రోజులు బాగుంట్ తాది ఇంక మిగతా రోజులు అంతా అంతే
ఊహు ఇంటి కాడ ఉంటే మనకు నచ్చినవి తినొచ్చు
ఊ
ఇట్లా బయట్కొచ్చేస్తే వాళ్ళు మనకేం పెడతారు
ఆ ఊ
ఎదో ఒకటి మనం డబ్బులు కడతాన్ను మనం డబ్బులు కడతా ఉన్నా గూడా వాళ్ళు పెట్టిందే తినాల
అవును వరెష్టు నీఛాది నీఛం అసలు
ఊహు ఏం చేయ్యలేం ఏ ఏదో ఒకటి తినాలి కదా అది కూడ్లేని వాళ్ళుంటారు అనుకోని తినాలి మనం
ఊహు అంతే ఇంక
ఊ హు
మేమూ తిరుపతికి పోదామని అనుకుంటా ఉన్నాము.
ఊ ఎప్పుడు?
ఉమ్ శనివారమో ఆదివారమో
ఊహు ఇప్పుడు చాలా మంది ఉంటారేమో గదా
ఏమున్నా దేవుడూ ఏవున్ని చూడాలని ఆత్రమెక్కువ అయిపోతా ఉంది
నీవూ న అనుకుంటె ఎల్లాల్సిందే
ఊ అనుకుంటే ఇక అదే ఆయన పిలిస్తే
ఆ అదే మీరు అనుకుంటే ఇంకాయన పిల్చినట్టు
ఊ అంతే మీరేమైనా రా గలుగుతారా?
ఊహు నాకు కష్టం.
మీ మీ నాన్నగారిని ఒప్పిస్తే
అయిన అసలు అది జరగదు ఫస్టు ఊ
జరగదు మీరే
నాకింక చాలా సమయం పడతాది ఎల్లడానికి
ఆహొ ఊ
అంతా మంచిగున్నాక
ఊ
ఏదో ఒక రోజు చూస్కొని
ఊ
అప్పుడు వాళ్ళే తీసుకెళ్తారు
హ్మ్మ్ అంతేలే ఇంకేం చెత్తరు
ఉహు
ఇంకా ఏం చెప్పండి బైటికి వెళ్ళలేదు నిన్న ఆదివారము ఎట్లా ఏళ్లలేదు బైటికి మొన్న ఎల్లింటిమీ ఆ అప్పుడు ఒక కురుకురే
హ
క్లు తెచ్చుకున్నాం
ఉహు అవి ఆరోజే అయిపోయింటాయి కదా
ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి ఏమంటే ఆ రోజు తెచ్చుకున్నాము ఆ రోజు రాత్రి దోశ పెట్టినారు కాబట్టి తినలేకపోయినా మిగిలిపోయినాయి హు బతికిపోయినా ఆ రోజు లేదంటే అప్పుడే అయిపోతుంటాయి ఆ
నిన్న తిన్లేద
ఆహా తినలేదు ఆ నిన్ననే దోశ పెట్టింది మొన్న తెచ్చుకున్న ఒక ప్యాకెట్ తిన్నాను
ఆ
ఇంకా రెండున్నాయి
ఆ
ఇంకా అవి పామ్కోవాలి
ఈరోజు కూడా అన్నమే పెడతారా నైటికి
ఉ అన్నమే పెడతారో లేదా చపాతీ పెడితే బాగుంటాది
బా పెడతారా మీకు
చపాతీ పర్లేదు బాగానే ఉంటది ఆ ఆ దాంతోనే పెడతారు బాగుంటాయి తినొచ్చు
మాకు అంత మైదానే నవల నమిలి నమిలి పెట్టాలా అ
ఉ
ఒక రెండు చపాతీలు కొంచెం పెరుగన్నం పెడితే బాగుంట
హు పెరుగన్నం పెట్టరు మాకు ఎప్పుడైతే చిత్రాన్నం బెట్నారో అప్పుడు పెరుగన్నం బెడతారు ఎప్పుడైతే వాళగు
పెరుగు
పెరుగు కాదు నీళ్ళలాంటి మజ్జిగ
మ్మ్
నినే అది పరిస్థితి మామిడి పండూ ఇంటికి పొయినప్పుడు తిన్నాను అంతే ఇంక తిన్లేదే
ఆ
ఇంకా మొన్న ఒక్క ఒక్కసారి మా స్నేహితురాలు తీసుకోనొచ్చింది రెండు
మ్మ్
ఒకటి మా మా రూమ్ లో తిన్నాను తీసుకొని అందరికి పంచి మళ్ళీ నేను ఒకటి తిన్నాను
మ్మ్
మ్మ్ పోదమ్మ మ్మ్ ఇంక అది పరిస్థితి ఇంక తిన్లేలేదు మామిడి పండ్లు తినాలి కొనుక్కో నొచ్చుకోవాలి
మ్మ్ కొనాలంటే ఎక్కువ డబ్బులు గడతా
తక్కువ రేటే ఉంటాయి ఇంకా సీజన్ అయిపో వస్తుంది కాబట్టి
అయినా వచ్చినట్టే లేదు ఎక్కడా చూడ్లేదు నేను
ఏంటిది
మామిడి పండ్లు
ఏ చూల్లేదా
అంటే అమ్మడం
ఎందుకు మస్తుగా అమ్ముతున్నారు
మ్మ్
మ్మ్
ఇంగా రాలేదేమో అన్నట్లు ఉంది
లేదు లేదు మా పక్కనయితే చానా చానా ఎక్కువగా అమ్ముతున్నారు
ఊహు
సరే మరి ఉంటాను
ఆ సరే బాయ్
ఊహు